హలో
హలో
పండ్కున్నాం మీరేం జేస్తున్నరు
ఏముంది ఇప్పుడే కాలేజ్ నుంచి వొచ్చిన హాస్టల్ కీ
అవునా నేను హాస్టల్లోనే ఉన్నా
అవునా తిన్నరా
తిన్న మీర్ తిన్నరా
ఆ తిన్నం ఏం కర్రీ
మాది ఆ కాకరకాయ కూర జేసారు మీదేం కర్రీ
మాది బెండకాయ్
బెండకాయ్ ఏ బాగుంటదా
ఆ బానే జేస్తారు అ మా హాస్టల్ల
ఆహా ఏ హాస్టల్ మీది
అంటే ఇక్కడ హాస్టల్ మీక్ దెలీదు కదా
ట్టం
టెక్నో గర్ల్స హాస్టల్
టెక్నో గర్ల్స్ హస్టలా
ఆహ్
అవునా దాంట్లో అన్ని బానే జేస్తారా దాంట్లో అన్నీ బానే చేస్తారా
ఆ బానే జేస్తారు మీ హాస్టల్లో బాగోదా ఫుడ్
బాగొదు అన్ని ఫ్రైస్ చేస్తారు మా దా
మరీ మంచిగున్న హాస్టలో జాయిన్ అవొచ్చు గదా
అదే చూస్తున్నాను ఈ ఈ ఒక్క ఇయరే గదా అయిపోయేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఖాళీ ఏగా అందుకే చూస్తామని
అవునా కాలేజ్కెళ్ళారా
వెల్లినం మీరెల్లార
ఆ వెళ్ళినం వచ్చినం లాబ్ట్ అయితన్నాయా మీకు
ఇంకా క్లాసెసే గాట్లేదు
ఎందుకు హలో
హలో
ఎందుకైతలేవ్ క్లాసెస్
మాకు సెమ్ అయిపోయింది అందుకే
ఔనా ఏ ఇయర్
థర్డ్ ఇయర్
ఉమ్
మీరే ఇయర్
మేం ఫోర్త్ ఇయర్
ఉహ్
హ్
మీదీ ఇ అయిపోయినాక ఏం జేద్దాం అనుకుంటాండ్రు
ఏమ్ ఫార్మసి
ఎమ్ ఫార్మసియా వావ్
మీరు
నేను పెళ్లి ఏసుకుందాం అనుకున్
ఔనా
ఉమ్ ఇగ ఏముంది ఆ
ఏం జెస్తన్నారయితే ఇప్పుడు కాలేజ్ అయిపోయింద
అయిపోయింది
ఔనా ఔనా
ఉమ్
ఏ టైంకైపోయింది కాలేజ్
మాది మజ్యహ్నం అయిపోయింది మీదేప్పుడైపోయింది
మాది ఇప్పుడైపోయింది ఇప్పుడే వెళ్తన్నా హాస్టల్ కి
ఓకే ఇంకెంతసేపు
అంటే ఇగా అయిపోయింది దగ్గరే హాస్టల్ కాలేజ్ పక్కకే ఉంటది మాది ఏం చేస్తన్నారు అయితే మరి మీకు ఇంకా త్రీ టు స్టార్ట్ కాలదంటే మరి త్రీ టు సెమ్ ఎప్పుడు ఉంటది
మాకు సెప్టెంబర్ లో ఉంటాయి సెమ్
చెప్ అవునా
ఉ
అంత లాగ్ ఎందుకు
మకిి మాకు లాగే ఉంటది
మి కాలేజి అంత
ఉ మా కాలేజీ అంత లాగ్
హుమ్మ్
ఇంకేంటి ఏం ఏం కూర వండారు ఇయాళ
ఇందాకే చెప్ప కదా ఎన్నిసార్లు అడుగు అడుగుతారండి ఇంకా మీ కాలేజీలో ఏం ఫెస్ట్ ఫెస్ట్ లేవా
మాకు ఫెస్ట్ ఉంది సండే అదే చూస్తున్నా
ఇక్కడ మా దగ్గర్లో ఒక కాలేజీ లో కూడా ఉందంట మమ్మల్ని తీసుకెళ్తారంట అక్కడికి
ఉమ్ అవునా వాళ్ళో నైస్ మా వాళ్ళ అయితే ఎక్కడికి తీస్ క పోరు
తీసుకుపోతారంటే ఆళ్లే తీసుకోవరు మేమే పోవాలి కాని జస్ట్ ఇన్విటేషన్
ఇంక
ఉ
ఇంకేంటి మరి
ఏముందండి కాళీ ఎం చేస్తన్నారు
ఏం చేయాల ఆలోచిస్తున్నా
అవునా
మీ ఫ్రెండ్స్ ఎవరు లేదా నీకు ఫ్రెండ్స్
ఉన్నారున్నారు వాళ్ళు వేరే ఇన్ వేరే బ్రాంచ్
ఎవరు
అంటే మీ తెలిదులెండి ఇక్కడ
అదే రోజు గనిపిస్తది అందంగా ఉంటది పల్లవి కదా
పల్లవి అంటే ఆ పేరుతో నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి కొంచెం మీరు వేరే వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటా
అవున్న
మ్ బుక్స్ చదివే అలువాటుందా మీకు
లేదండి
బుక్స్ కొన్ని బాగుంటాయి మీకు బుక్స్ కా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నీనో బుక్స్ చదువుతా కొన్ని రిఫర్ చేస్తా
చెప్పండి రెఫెర్ చెయ్యండి
ఉ అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఒక బుక్కది బా ఉంటది
స్టోరి అంటే దేని గురించి
అంటే ఒక ఇద్ద